హలో హలో
ఆ హలో అండి
చెప్పండి మీ వాయిస్ కొంచెం సిగ్నల్ కొంచెం ముందు చూసి కూర్చోండాక్కడ చ్చ కొ హలో ఎస్ చెప్పండి వినిపిస్తుందండి
వచ్చిన మెడల్స్ సర్టిఫికెట్స్ వాటి గురించి చెప్తానండి ఎందుకు వచ్చాయో దేనికొచ్చాయో
చెప్పండి ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారండి చెప్పండి
ఫస్ట్ అయితే నాకు వచ్చిందంటడి మ్యాథ్స్ డేలో అండి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అనేది థర్డ్ క్లాస్ లో అండి
ఓ గ్రేట్ అండి మూడవ తరగతిలోనే మీకు మ్యాథ్స్ లో టాలెంటెడ్ టెస్ట్ ఇచ్చారు
ఆ సిల్వ సిల్వర్ మెడల్ అండి అది
ఓకే అండి
ఇంకా అప్పుడు నాకు రన్నింగ్ రేజ్ లో కూడా
సిల్వ అంటే సిల్వర్ మెడల్ మ్యాథ్స్ లో అంటున్నారు కదా అంటే మ్యాథస్ లో వాళ్ళు ఎలాంటివి మీకు కండక్ట్ చేస్తారండి టెస్ట్ కి
అంటే ఇప్పుడు బయట నుంచి టాపిక్స్ ఇప్పుడు అప్పటి వరకు ఎంత అయ్యాయో టెక్స్ట్ బుక్ లో ఆ టాపిక్స్ వేరే వేరే అన్ని కలిపి ఇస్తారండి
ఓకే అంటే దేనికి రిలేటెడ్ అండి నేను అడిగేది అర్ధమెటిక్ రిలేటెడ్ సంబంధించి ఆల్
అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఏముంట ఉంటాయి అండి ఇంకా
ట్రై కా
నీ నీ
వి చెప్పండి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
ఆ అండి మీ వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అయిందండి
ఓ నా సిగ్నల్ ప్రాబ్లమ్ ఎక్కడ నుంచి వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదండిస
కరెక్ట్గా పడుతుందండి మీ వాయిస్
ఆ చెప్పండి ఇప్పుడు నాకు ఇందాక మీరు చెప్పింది అర్థం కాలే అంటే మ్యాథ్స్ లో మీకు దేనికి రిలేటెడ్ గా మీ మీ దాన్ని టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తారు
అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమేమి ఉంటాయడి నార్మల్గా ఉంటా ఉంటాయి కదా ఇంకా ఆడిషన్స్ అప్రాక్షన్స్ అని అలాంటివే ఇచ్చారండి అయితే అప్పుడు వచ్చిందండి
అడిషన్ సప్రాక్షన్ అంటే ఓన్లీ మ్యాథ్స్ కి
మథ్స్కి సంబంధించిందంటే మ్యాథ్స్ ఫౌండరు ఫాదర్ ఆఫ్ మథ్స్
ఎవరండి ఫాదర్ ఆఫ్ మ్యాక్స్ అండి స ఓకే అండి అయితే మీకు సిల్వర్ మెడల్ ఇచ్చారని చెప్పారు కదా అది అంటే ఎలా అందరు అందరినీ అంటే ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు
ఆ అది మ్యాచ్ డే మ్యాస్ డే ఎప్పుడండి మీకు తెలుసా అండి
ఎప్పుడండి మాథ్స్డే నాకు తెలీదండి ఏ ట్వంట ఫిఫ్త్ ఓకే డిసెంబర్ ట్వంట ఫ అంటే ఆ రోజు ఆయన రామాంజం బర్త్డే ఏమైనా ఉందా
ఆ అవునండి దాన్నే మార్క్స్ డేలాగా సెలబ్రేట్ చేసుకుంటారండి
ఓకే అండి అంటే మీ స్కూ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అవుతుంటాయా
ఆ అవునండి
ఎలా సెలబ్రేట్ చేస్తారండి శాంటాక్లోజ్ లాంటివి గెటప్స్ అలాంటి
ఆ ఇంకా మా స్కూ లో ఇళమ్ ఒక ఆర్గనైజేషన్ ఉంటదండి అంటే మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అన్నట్టు అయితే వాళ్ళు స్కిట్స్ వె స్కిట్స్ ఇల కండక్ట్ చేశారండి మొత్తం ఇంగ్లీష్లోనే క్రిస్మస్ సంబంధించి
ఆ క్రిస్మస్ కి రిలేటెడ్ గా జీసస్ లాగా గేటప్ యేసేడము
ఆ ఇట్లా వచ్చి అందరికి గిఫ్ట్స్ ఇయడము అలాంటివి మాకైతే స్టేజ్ మీద నుంచి చాలా చాక్లెట్స్ ఇ ఇసుకరేేశారండి
ఆ రోజు మాకు చాక్లెట్స్ కూడా పంచారండి ఇంకా పాటలు కూడా పడారండి ఇంకా డ్యాన్స్ కూడా చేశారు
ఓకే అండి మీరు కూడా పాడారండి పాటలు క్రిస్మస్ వి
అంటే క్రిస్టియన్ సం సంబంధించిన పాటలు అండి మాకేమొస్తా ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు పాడారండి
స్కూ లో క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉన్నారండి
ఆ ఉన్నారండి టీచర్స్ కూడా ఉన్నారండి
అంటే ఇప్పుడు పాటలు పాడిన వాళ్ళు ఎవరండి స్టూడెంట్సా టీచర్సా క్రిస్టియన్స్
స్టూడెట్స్ టీచర్స్
ఓకే అండి
ఇంకా కేక్స్ కేక్ కూడా కట్ చేసానండి
కేక్ కూడా కట్ చేస్తారాఓకే అండి అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఒకటి అవుతాయి అడి మీ స్కూల్లో లేకపోతే మన పండు పగలకి రిలేటెడ్ ఉగాదీవి ఇలాంటి కూడా చేస్తుంటారు ఆ సెలబ్రేషన్
చేస్తారంండి దీపావళి అవి కూడా చేస్తారండి అప్పుడు కూడా అయలా బిస్కెట్స్ చేస్తారండి
ఓకే అండి అప్పుడైనా మీరు పాల్గొన్నా అండి తెలుగు స్క్రిప్ట్లో ఏమన్నా
ఉన్నామండి స్కిట్లో ఉన్నామండి అయళం స్కిట్లో
ఆ అయళం స్కిట్ అంటే ఏంటండి
అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అనాని అర్థం అండి
ఓకే అండి, అంటే దానికి ఏం చెయ్యాలి మీరు
అంటే ఇట్లా బ్యాచెసేస్ ఇస్తారన్నట్టు మంచి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని వాట్ వాళ్ళకి బ్యాచెసెస్ ఇస్తారండి
ఓకే
ఇంకా వాళ్ళు, బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి, అట్లా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారండి. ఒక్కొక్క ఇయర్ కి, ఒక్కొక్కరు చేంజ్ అవుతా ఉంటారండి.
ఓకే అండి అలా కు ఉంటారా
అవునండి
ఓకే అండి, ఇంకా ఇంకా మీరు ఆ రోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక పండుగ అను టే ఆ పండుగకి రిలేటెడ్ గా అవన్నీ సెలబ్రేట్ చేస్తారా
ఇంకా గణేష్ చతురికిర్థికి అయితే మేము గణేష్ ఐడల్స్ కూడా చేసినామండి గ్రూప్ వైజు
నైట్ ఆ
ఇంకా రంగు
ఓకే ఓ గ్రేట్ అండి
ఆ మేము కూడా రంగోలి వేసామండి, నేను మా ఫ్రెండ్ వేసాము.
కూడా మీరు దేంతో తయారు చేసి
వాయిస్ బ్రేక్ అయితుందండి
ఇప్పుడు వస్తుందా అండి, నా వాయిస్ క్లారిటీగా, అ వస్తుందా అండి, వాయిస్ క్లారిటీగా,
ఆ ఇప్పుడు వస్తుందండి,
హలో
మేమైతే గణేష్ ఐడల్స్ కూడా చే చేస్తామండి
గన్న దేనితోని చేసారు మట్టితో చేస్థారా
హలో అండి
చెప్పండి విం
ఇంకా మాకు స్పోర్ట్స్ లో కూడా వచ్చిందండి.
స్పోర్ట్స్ లో ఏమొచ్చిందండి
బంకమట్ ట్టే అండి బంకమట్టితో చేస్ స్తామండి ఇంకా ఓ ఒక మే క ట్రోఫీ వచ్చిందండి
ఓకే
కా బ ప్చ్
ఓకే అండి
ఆ ఇంకా, మనకు ఫస్ట్ ఇంకా ఇంకోసారి సైన్స్ డే లో స్ గోల్డ్ మెడల్ వచ్చిందండి ఇంకా ట్రోఫీ కూడా వచ్చిందండి
సైన్స్ లోనా అండి
ఆ సైన్స్ లో అండి ము ముందే నాకు సైన్స్ అంత సైన్స్ టాలెంట్ టెస్ట్ కి ఇంకా ఇప్పుడు సెమినార్స్ చెప్తారు కదా అండి.
కి టాపిక్ చూస్ చేసుకుని సెమినార్ చెప్పారండి.
ఇప్పుడు ఏమంటారు దాన్ని హార్ట్ గురిచండి హార్ట్
ఓకే హార్ట్ కి రిలేటెడ్ దే సెమినార్ ఇచ్చారు.
ఆ హార్ట్ లో వెడ్ బ్లడ్ వెజిల్స్ ఎలా ఉంటాయో అలాంటివండి
ఓకే అంటే మీకు సైన్స్ సబ్జెక్ట్ లో ఉన్న అ బాడీ పార్ట్స్ లో వచ్చింది. నండి హార్ట్
అ నాకేమో హార్ట్ వచ్చిందండి. మా ఫ్రెండ్స్ కి ఏమో వేరే వేరే బాడి లో పార్ట్స్ వచ్చినాయండి
ఓకే అండి టంది ఫ్రెండ్
ఓకే అండి ఎంత మంది ఫ్రెండ్స్ అండి మీరు ఫ్రె బెస్ట్ ఫ్రెండ్స్ అంటేనేమో ఇద్దరండి.
ఎవరండి
పేర్లు చెప్పద్దండి.
పర్వాలేదండి
ఉమ్
ఇంకా చెప్పండి అంటే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటారు మీతో
నాతోనంటే నేనేం నే నేనే ఏం అడిగినా కోనిపిస్తారండి. అంటే నా మాటే శాసనం అన్నట్టు అలా ఉంటారండి.
చాలా స్నేహంగా ఉంటారు.
ఆ
వెళ్తుంటారాండి వాళ్ళ ఇంటికి కూడా మీరు
వెళ్తూ ఉంటాము అండి బర్త్డే అప్పుడు ఇంకా నార్మల్ కూడా అప్పుడప్పుడు
మీ వాళ్ళు కూడా వస్తుంటారా మరి మీ పుట్టినరోజుకి.
ఆ వస్తూ ఉంటారండి. కానీ ఈసారి అయితే లా రాలేకపోతున్నారండి.
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ థ్యాంక్ యూ అండి.